హలో
వినిపిస్తుంద ఇంతకు ముందు మీ కాల్ కట్ అయింది
ఆ కట్ అయిపోయింది అది డెబ్బై రెండు సెకండ్లలో అని వచ్చేసింది
అర్థం కాలేదు ఇప్పుడు కూడ కట్ అయింది వాయిస్
ఇప్పుడు వినిపిస్తుంద
ఏదో అప్పుడు డౌట్ అన్నారు
ఇది ప్రతి పని పని పరిపూర్ణంగ ఉండాలని అనుకోవడం మంచిదేనా
ఆ మరి పరిపూర్ణత కోసం మంచిదే దానికోసం పనిని ఆలస్యం చేయడం మంచిది కాదు అనుకుంటా
ఆ సమయానికి పూర్తి చేయడం కూడ ముఖ్యమే కదా
అవును పరిపూర్ణతతో పాటు సమయ సమయ పాలన కూడా అవసరం
ఆ చిన్న అలవాట్లు పెద్ద మార్పులను తీసుకురాగలవా
ఖచ్చితంగా ప్రతి రోజు కొంచెం క్రమశిక్షణ పాటిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి
సమయం విలువను ఎప్పుడూ ఎక్కువగా అర్థం చేసుకుంటారు
సాధారణంగా అవకాశాలు కోల్పోయిన తర్వాత చాల మంది సమయం విలువను గుర్తిస్తారు ఆ అవకాశాలు కోల్పోయినాక మనం ఏం చేయలేం కదా అప్పుడు గుర్తించిన దానికి విలువ అంటూ ఉండదు
నిజమే అందుకే ప్రతి క్షణాన్ని విలువైనదిగ భావించాలి
హలో
వినిపిస్తుంద మీకు
హలో మీకు వా మీ వాయిస్ ఆ ఇప్పుడు చెప్పండి
అంటే అదే చెప్తున్నానండి అది చాల విలువైనది మనం ముందే గుర్తించాలి అని
అవునవును గడిచిపోయిన సమయం తిరిగి రాదు కదా మరి
ఆ సమయ పాలన వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని అనిపిస్తుంది
నిజమే పూర్తవుతున్నప్పుడు మనకు సంస్కృతి చాలా కలుగుతుంది
ఆ విజయం సాధించడంలో సమయ పాలన ఎంత ముఖ్యమైనది అనుకుంటున్నారు మీరు హలో
మీ వాయిస్ చాల కట్ అయితుందండి
ఇప్పుడు
ఇప్పుడు బాగాస్తుంది మధ్యలో కట్ అయిపోతుంది ఒకసారి చెక్ చేసుకుంటార దాన్ని
ఆ ఇప్పుడు చూడండి ఒకవేళ వస్తుందేమో
ఆ చెప్పండి ఏదో విజయం సాధించడంలో ఏదో అంటున్నారు
విజయం సాధించడంలో సమయ పాలన ఎంత ముఖ్యమైంది అనుకుంటున్నారు అని అడుగుతున్నాను
ఆ మరి చాల ముఖ్యమైంది ప్రతి ప్రతిభతో పాటు సమయాన్ని సరిగ్గా ఉపయోగించు కోవడం కూడ అవసరం కదా మరి
ఆ ప్రతి రోజు కొంచెం ముందుకు వెళ్తే చాలు కదా
అవును చిన్న చిన్న అడుగులే పెద్ద విజయాలకు పునాది అంటారు
ఆ చివరిగా ఒక విషయం చెప్పాలంటే సమయాన్ని గౌరవించడం అంటే జీవి గౌవించినట్టే
ఖచ్చితంగా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారే తమ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవాలి
అవునవును ప్రతి మనిషి జీవితంలో కళలు లక్ష్యాలు ఉండటం చాలా ముఖ్యమని అంటారు కదా
అవును కళలో మనకు ఒక దిశను చూపిస్తాయి లక్ష్యాలు మన ఆ దిశను దిశలో ముందుకు నడిపిస్తాయి కదా
అవును కథలుండటం సరిపోతుందా లేక వాటిని సాధించడానికి ప్ర ప్రత్యేకంగా ఏమైనా చేయ్యాలా
కళ్ళలుండటం మొదటి అడుగు మాత్రమే వాటిని నిజం చేయడానికి కృషి సమయం క్రమశిక్షణ అవసరం ఇలాంటివి ఎలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చేస్తేనే కదా మనం మన కళలు నెరవేరుతాయి ఊరికే కళలు కంటే అవుతాయా చెప్పండి
అవునవును కొంతమంది చాలా పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు గాని ఏమి చెయ్యరు అలా లక్ష్యాన్ని సాధించడానికి
అవును కానీ పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న దశలుగా విభజస్తే వాటిని చేరుకోవడం సులభం అవుతుంది అనుకుంటాను
మ్మ్ నిజమే ఒకేసారి అన్ని సాధించాలని ప్రయత్నిస్తే ఒత్తిడి పెరుగుతుంది
అందుకే ఒక ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి
ఆ కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవచ్చు
అది సహజమే ప్రత్ ప్రతి ప్రయత్నం వెంటనే విజయం కా ఇ ఇవ్వకపోవచ్చు కదా ఇప్పుడు ఆ లైట్ బల్బ్ కనుక్కున్న తను ఎవరు ఆ ఎవరైనా
ఎడిసన్
ఎడిసన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరి ప్రయత్నానికి తనకి ఫలితం దక్కింది కదా మరి
అలాంటి సమయంలో చాలా మంది నిరుత్సాహ పడిపోతారు కానీ అప్పుడు మనం కొనసాగితేనే మనం విజయాన్ని చేరుకుంటాం
అవును కానీ వైఫల్యాన్ని అ అ అతిమంగా అంతిమంగా భావించకూడదు
ఉ వైఫల్యం కూడా ఒక పాటమా మరి
హ మరి ఖచ్చితంగా ప్రతి అనుభవం మనకి ఏదో ఒక విషయం నేర్పిస్తుంది కదా ఇందక నేను చెప్పినట్టు అండ్స్ ఆ ఎవరైనా మర్చిపోయాను ఎడిసన్ అంన్స్టీన్ అంటున్నా నేను ఎడిసన్ ఆయన ప్రతి ఫెల్యూర్ లో ఏదో ఒక విషయం నేర్చుకున్ని ఉంటారు కదా
మ్మ్ విజయానికి ముఖ్యమైన లక్షణాలు ఏమిటి
క్రమశిక్షణ ఓర్పు పట్టుదల నిరంతర అభ్యాసం నిరంతర అభ్యాసం అసలు
ఉ
మెయిన్ అది ఓర్పు కూడా
మ్మ్ ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యం కదా
అవును మనపై మనకు నమ్మకం లేకపోతే ముందుకు వెళ్ళడం కష్టం కదా మరి
మ్మ్ కానీ అతిగా ఆత్మవిశ్వాసం కూడా మంచిది కాదని అంటారు
నిజమే ఆత్మవిశ్వాసంతో పాటు వినయం కూడా ఉండాలి
ఆ కొంతమంది ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతుంటారు
ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు పోల్చుకోవడం కంటే మన అభిరుృద్ధి పై దృష్టి పెట్టడం చాలా మంచిదంట నేను
నా చాలా మంచి విషయం చెప్పారు
అవును నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉన్ ఉన్ ఉండటమే అసలైన పురోగతి కదా మరి
ఆ ప్రేరణ ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా
కాదు కాదు కాదు కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది కొన్ని రోజులు తక్కువ ఉంటుంది మనం చెప్పలేం కదా దాన్ని
అప్పుడు ఏం చేయాలి మరి
అలాంటి సమయాల్లో క్రమశిక్షణ మనకు సహాయం చేస్తది క్రమశిక్షణతో పోతే అన్ని పనులు జరుగుతాయి
అంటే ప్రేరణ కంటే అలవాట్లు ముఖ్యమా
ఖచ్చితంగా ఖచ్చితంగా ముఖ్యం మంచి అలవాట్లు ఉంటే మనం నిరంతరం ము ముందుకు సాగగలం కదా
కొంతమంది చిన్న చిన్న విజయాలను పట్టించుకోరు
కానీ పాత్ర చిన్న విజయం కూడా ప్రతి ప్రతి చిన్న విజయం కూడా పెద్ద విజయానికి పునాది కదా
ఆ కరెక్ట్ లక్ష్యాలను సాధించడంలో సమయ పాలన కూడా ముఖ్యమే కదా
అవును సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటేనే పనులు సులభంగా అ పు పూర్తి అవుతాయి కదా మరి
అవును కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు
అయినప్పటికీ ప్రయత్నాన్ని ఆపకూడదు సరేనా
ఆ సరే అండి సహనం ఎందుకు అంత ముఖ్యమైంది అంటారు
ఎందుకంటే మంచి ఫలితాలు రావడానికి సహనం పడుతుంది సమయం పడుతుంది
మ్మ్ నిజమే ప్రకు ప్రకృతిలో కూడా ప్రతి విషయం తన సమయానికి జరుగుతుంది
అవును అలాగే జీవితంలో కూడా కొన్ని విషయాలు ఓపికతో ఎదుర్కో ఎదుర్కోవాలి
అవును ఆశావాదం గురించి ఏమంటారు
సానుకూల దృ రుతు ఆ దృక్తాదం మనకు కొత్త అవకాశాలనేది చూపిస్తుంది
సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది వెంటనే నిరాశ చెందుతారు కదా వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి
స సమస్యలన్నాక సహజమే కదా కానీ వాటిని ఎదుర్కోవడమే ధైర్యం కూడా ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి
అవునవును ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందా ఏమంటారు
చాలా సందర్భాల్లో ఉంటుంది ప్రత్యక్షంగా ప్రశాంతంగా ఆలోచిస్తే మార్గం కనిపిస్తుంది కదా మరి
ఆ జీవితంలో విజయం అంటే మీ అభిప్రాయం ప్రకారం ఏమిటి
నా అభిప్రాయం ప్రకారం నిరంతరం నేర్చుకోవడం సంతోషంగా ఉండటడం మం చి విలువలను పాటించడం కూడా విజయమే అంటా నేనైతే
అంటే విజయం కేవలం ఫలితాల్లో మాత్రమే ఉండదా
కాదు కాదు ప్రయాణంలో నేర్చుకునే పాఠాలు కూడా అవి అంతే విలువైనవి కదా మరి
నిజమే కొన్ని అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి
అవును అవే మన వ్యక్తిత్వాన్ని నిర్ నిర్మి అనేది ఆ
నిర్మిస్తాయి అవును చివరిగా ఒక విషయం చెప్పాలంటే కళలు కనడం ఆపకూడదు కదా
అవును అలాగే ఆ కళలను నిర్ణయం చేసుకోవడానికి కూడా కష్టపడటం కూడా ఆపకూడదు
అవును ప్రతి రోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగారు
ఖచ్చితంగా నిరంతరం ప్రయత్నం స్థనుకూల ఆలోచనలు మంచి అలవాట్లు ఉంటే ఏ లక్ష్యం అయినా చేరుకోవచ్చు
ఎంత పెద్ద లక్ష్యంమయినా కూడా అప్పుడు మనం చిన్న పోతుంది
అవును ప్రతిరోజు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది వాటిని సద్వినియోగంగా చేసుకోవాలి
అవును ప్రయాణం ఎంత పెద్దదైనా మొదటి అడుగు నుంచే ప్రారంభం అవుతుంది
ఆ మొదట అడిగే కదా ముఖ్యమైంది మరి
ఆ మొదటి అడుగు వేయడానికే కదా చాలా ఆలోచనలు ఆలోపిస్తాం మనం మొదటడిగేశాక మొదటడిగేశాక ఇంకా వెళ్ళిపోవడం సహజమే మొదట అడిగు వేయడానికే చాలా ఆలోచిస్తాం
అవును వెళ్ళే దారిలో కష్టాలు వచ్చినా దాన్ని వదలకూడదు అలాగే వెళ్ళాలి
అవును మధ్యలో ఆపకూడదు ఏది కూడా ఒకసారి మొదలి పెట్టామంటూ
అవును మధ్యలో ఆపామంటే ఇంకా ఆ పని మళ్ళీ మనం దాన్ దాన్ దాని వైపు కూడా వెళ్ళాం
ఆ వెళ్ళలేము ఎమో వచ్చినా కూడా మనం అట్లనే మధ్యలో ఆపకుండా కొనసాగించాలి
అవును చెప్పారు కదా మీరు ఇంతకు ముందు ప్రతి రోజు చిన్న చిన్న అడుగులు చిన్న చిన్న అడుగులే కదా దానికి వెనకడుగు ఎందుకు వేయడం ఆ చిన్న చిన్న అడుగులే వేసుకుంటూ వెళ్తే ఈజీ అయిపోతుంది
అవును ఎప్పుడు కూడా వెన్ను తిరగకూడదు
అవును తిరిగామంటే ఇంకా మనం చెప్పా కదా ఇంకా ఆ పనికి వెళ్ళాం మనకి వేరే పని దొరుకుతుందప్పుడు
అవును మళ్ళీ అక్కడ మనం మొదట అడిగేయడానికి ఆలో చర్చించి అక్కడ వెన్ను తిరిగి ఒక్కసారి వెన్ను తిరిగామంటే అది మళ్ళీ చాలా కష్టం మనం ముందుకెళ్ళడం
అవును ఒక పని వెళ్ళడానికి కూడా చాలా సమయం పడుతుంది కదా మరి
అవునవును ఇప్పటి వరకు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా టెక్నాలజీ గురించి ఆరోగ్యం పుస్తకం నుంచి సమయ పాలన వరకు ఎన్నో అంశాలను చర్చించాం
అవును ప్రతి అంశం జీవితంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది కదా ప్రతి విషయం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మరి
అవును జీవితంలో ముఖ్యమైనది ఏది అని ఒకే మాటలో చెప్పడం చాలా కష్టం కదా
అవును నిజమే ఎందుకంటే జీవితంలో అనేక అంశాలు సామతలంగా ఉంట్ ఉండాలి
ఆ ఆరోగ్యం ముఖ్యం, జ్ఞానం ముఖ్యం, సమయం ముఖ్యం. సమ్మందాలు ముఖ్యం అలాగే
అలాగే మంచి ఆలోచనలు క్రమశిక్షణ సహనం కూడా అంతే ముఖ్యమైనవి కదా మరి
అవునవును కొన్నిసార్లు మనుషులు చాలా దూరం గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సమయాన్ని ఆస్వాదించడం మర్చిపోతారు
అవును భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిదే కానీ వాతావరణ ఆ వర్తమానాన్ని కూడా విలువ విలువ విలువనదిగా భావించాలి
అవునవును